ఆ
చెప్పే కాదు ఆ నాకు ఏ నెంబర్ తో కాల్ చేసినావ్ మీ అక్క నెంబర్ తో చేసినావా లేకపోతే నీ నెంబర్ తో చేసినావా
అక్క నెంబర్ తోనే
ఒక్కసారి కూడా చేయలేదు కదా నువ్ మీ అక్క నెంబర్తో నాకు మరి
ఆ సర్ లే ఏం కాలే మళ్ళ మాట్లాడదాం గాని
ఉమ్ చెప్పు ఉమ్ తిన్న
హడవివే గింత సేపు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఉమ్ ఏందెందో జరిగింది ఇంత సేపు
ఏం జరిగిందే
ఫస్ట్ కుటియి అర్జెంట్ కుట్టియీ అని మెసేజ్ పెట్టాడు నేను నవీ బయటకి వెళ్ళిన్నాము
ఉమ్
నేను ఫోన్ ఎత్తలేక నవీకిచ్చేసినా అది ఎత్తి ఏం చెప్పింది వాష్రూమ్కి వెళ్ళా అని చెప్పింది
ఆ
మళ్ళా వచ్చినాకన్నా చేయ్యల కదా అని మళ్ళా రూమ్ కి వచ్చినాక చేసినా ఏం రా అనేసి సిస్కో ఇంటర్నషిప్ చేస్తున్నాడంట ఫైవ్ అసైన్మెంట్లు రాసి పెట్టాలంటనేను
ఆ ఆఫ్ లైనా
అప్పుడు మాడ్యూల్స్ లో అసైన్మెంట్ క్వశ్చన్ల కి ఛాట్ జిపిటి ఇస్తాం కదా అవి అవి ఆ
ఏ ల్యాప్టాప్ లో చేసుకోవచ్చు కదా ఈజీనే కదా
వాడుఅది ఏందో ఐబిఎం ఇంటర్షిప్ చేసుకుంటాన్నాడంట దానికి దీనికి కన్ఫ్యూజ్ అయి చేయలేకపోతున్నాడంట అట్లాంటప్పుడు ఎందుకు నీకు సీసుకో ఏం వద్దులే వదిలేసాయ్ చెప్పినా
ఆ
ఎంత అడుకున్నాడు తెలుసా ఉమ్
ఒప్పుకున్నావా నువ్వు
లేదు నాకే చాలా పనులు ఉండయి నే బట్టలన్నీ ముందర వేసుకున్నా అంతా పీకేసినా అన్ని మడతలు పెట్టి ఎత్తి పెట్టుకుంటా ఉన్న ఇంత చేస్తా ఉండాను మళ్ళీ నీకు అయిన నేను కాలేజ్ లో నీకు చానా రా రికార్డులని రాసిచ్చినాను నాకేం పని లేకనా రాసిచ్చిండేది అన్ని పనులు నేను ఏంది ఏం చేసుకుంటా ఉండేది నేను చేయను ఈసారి అని చెప్పేసిన ఇది ఒక్కసారే వే ప్లీజ్ వే అన్నాడు ఇట్లే ప్రతిసారి అని చెప్ప చెప్పింది అందుకే ఈసారి నేను చెయ్యను అని చెప్పిన
ఇట్లే పెట్టి ఏమన్నావు సారీవే ప్లీజ్ వే అంటే
ఇట్లే ప్రతిసారి పెడతావు చెయ్యి చెయ్యని ఈసారి నేను చెయ్యను అని చెప్పిన
ఏమన్నాడు సర్లే అన్నాడా
ఫోన్ లో నే మళ్ళీ ఏందేందో పెట్టినాడు ఆ ఐబిఎం దానికి అదయ్ ఆ ఫస్ట్ నుంచి చేసుకోవాల ఉండేది మొత్తం పోయింది కన్ఫ్యూజ్ అయిపోయినా అది టెన్షన్ లో ఉన్నా అన్నాడు ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నా లాస్ట్ డేట్ ఉన్నా కూడా ఆ లోపలకి మనకి చేసుకోవచ్చు కదా మళ్ళ డేట్ కూడా ఎక్సచెంజ్ చేసింలా అప్పుడు మనకి ఆ అట్లుంటాయిలే చిన్నగా ఇది చేసుకున్నాక మళ్ళ అది చేసుకో అని చెప్పిన
ఉమ్ ఇప్పుడు ఎందుకంట వాడికి రెండు ఇంటర్నషిప్ లైన ఐబిఎం చేస్తాంటే ఓకే కదా దాంతో సర్టిఫికెట్ ఒకటే కదా కావాల్సింది ఇంక ఏం చేసుకోవడానికంట ఆయన
ఉమ్
అది కూడా ఆన్ లైనే ఓపెన్ చేసింది
సిస్కో ఆన్ లైనే చేసుకోవాల అనుకున్నవాడు వాడు కంప్లీట్ చేసుకోవాలా ఆ ఫైవే చేసి చాలు మీగతా వి నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసి నాను అసైన్మెంట్ లో ఒకటి చేసై అంట వీడియోలన్ని స్కిప్ లు అది ఎత్తేసి ఎత్తేసి చూసుకుంటా పోయినాడు అసైన్మెంట్ క్వశ్చలు రాయాలంట
బాది పెద్ద తలకాయ నొప్పి మాడ్యూల్ కి ఒక ఒకక్కట రెన్నూ ఉంటాయి పెట్టాల్సిందే అది మనం మెయిన్ వీడియో లేముంది స్కిప్ చేసుకుంట పోతే
ఐదు మోడ్రల్స్ చేసే వెళ్ళడంట నాకు పిచ్చరెగింది నేను తినకపోతున్నా అని పెట్టేసి మెసేజ్ వెలిపిన మళ్ళీ వచ్చి చూస్తే తినేసాక చెయ్యిని పెట్టినాడు నేను చెయలా మెసేజ్ చూసి గమ్న అయిపోయినా ఫోన్ చేసినాడు ఇంగ ఫన్ చేసి సి తబడబడబబ్బో మాట్లాడేసిన ఎందుకు ఎందుకుట్టారు సండవు ఏందెందో చెప్పినాడు దగ్గరంటే బదిలేయి డైలాగ్
చెప్పు
దగ్గరంటే కాలు పట్టుకుంటా అన్నాడు
ఆ
గట్ట మాట్లాడే కొంచం కొంచెం కూల్య ఇప్పుడే అంత ఇంపార్టెంట్ కాదు కదా ఎందుకు అంత చేస్తాను నువ్వు చిన్నగా చేసుకోవచ్చు కదా నేను పనిలో ఉన్నాను నేనేం ఖాళీగా లేను మాట్లాడినా ఇంకా టాపిక్ అయిపోంది మళ్ళీ తిన్నావా ఏం చేస్తా జావా పైతాన్ ఏం చెప్పినారు ఎస్కువల్ ఏం చెప్పినారు అవన్నీ అడిగినడు ఏమ చెప్పినాడు అన్ని చెప్పిన అది నేర్పిలేదా ఇది నేర్పు పిల్లల దాంట్లో అది చెప్పలేదదు ఇది చెప్పలేదా అని ఏవో కొన్ని టాపిక్స్ చెప్పినాడు ఆ చెప్పిన అన్ని చెప్పిన అని చెప్పిన ఎస్పిఎల్ కి పైతానికి కనెక్షన్ ఎట్లా చేస్తారు అని అడిగాడు గుర్తులే నాకు సడన్ గా అడితే ఏంజ చేసేది నేను కనెక్షన్ చె చెనారని మాత్రం చెప్పిన ఏ ఎట్లా చేస్తారని నేను చెప్పలే మళ్ళ వాడు చెప్పినడు స్ప్లిప్ టూస్ కర్చారు ఇవన్నీ వాడతారు ఏ మర్చిపోయినావా అప్పుడే అన్నాడు చదువుతున్నావా లేదా అంట
వాడికింత బాగా వచ్చు అనుకుంటా ఇవి
ఆ
ఆ
నీకు అప్పుడే చెప్పలేదు కదా సిఆారు అదేంటి కింద ఆ దినేష్ వాళ్ళని చూసినళ్లే
దినేష్ ఎవరు
తిడి వాళ్ళ ఫ్రెండ్స్ ఆ చూసి చెప్పా ఆ ఏమని బుడ్డ హాయ్ చెప్పింది తానికి సిఆర్ చూసి ఎఊరో అడిగితే ఇట్లా ఫ్రెండ్ టీడీ ఫ్రెండ్స్ అని చెప్పింది చెప్పింటే అప్పుడు ఆ అయితే ఇంకేం లే టీడీ సెట్టు నీకు పెద్దవాడు చిన్నోళ్ళు ఎవరో ఒకరు సెట్టు మన శ్రీజగ్ కూడా సెట్టు అన్నాడు నాకేం సెట్ సయారని చూసినా వివేకుల్లా అంట
ఆ ఏమన్నావు నువ్వు అప్పుడు ఏంట్రా నువ్ అన్నావు అన్న లాగాని చెప్పకూడదు
సర్ని వాట్లా చెప్పదు సర్ నాకు అసలు నచ్చదు ఎందుకు అట్లా అంటున్నావు అన్న దాంట్లో ఏముంది అ అంట ఏముంది వాడు అని నచ్చడు నాకు అట్లా అట్లా చెప్పడము నచ్చదు అని చెప్పిన అదయిపోయిందా మళ్ళ మధ్యాహ్నం బ్రేక్ లో నేను బుడ్డ కూర్చోన్నాము అది గొమ్మునే ఉండదు వాళ్ళని గెలుగుతానే ఉంటుంది వాళ్ళు పిల్లని గెలుగుతూనే ఉంటారు ముందరుకొచ్చినాడు వొచ్చినాడు ఏందో చెప్నాడు ఏందో ఏదో టాపికొచ్చి మళ్ళా నాదొచ్చింది ఈ పాప్ కేమ్లి ఈ పిల్లకి మంచిగా టాపర్ వాడు ఉన్నాళ్ళే అంటాడు
హుమ్
ఇంగేమ్ జొప్పల్ల జెప్పు నేనింగ
అసలు నువ్వు మాట్లాడతావని వాళ్ళకెట్లా తెలుసు అంటే నువ్వు మాట్లాడే ందుకు ఫోన్ లో లోనే గదా ఇంకా ఎప్పుడు మాతోనే ఉంటావ్ కాలేజీ లో అయితే వాళ్ళందరికి ఎట్లా దెలుసు
హ అంటే ల్యాబ్ లో మాట్లాడిండేది ఏమో ఏ నాకు తెలిదు
వీడి అట్లా చెప్తాంటడా ఏమన్నా అనిపిస్తాంది నాకైతేనా
ఆ
ఊ
అట్లేమ్ ఉండదని నేన్ అనుకుంటున్నా ఆ అట్లేం ఉండదు అని అనుకుంటాననే
ఏమ్ తిన్నావు
ఎగ్ రైస్ పెట్నారు
ఇంక వాళ్ళకి ఎట్లా దెలుస్తుంది లేకపోతే అని అందరితో మాట్లాడు డవు గదా అయినా మీ గ్రూపేనా వాడు యాడో డబ్ల్యూ
హూమ్
ఊ
ఆ డబ్ల్యూ త్రీ ఇంక మల్లా డబల్యూ ఇంగ ఎక్స్ నాటు ఇంగ ఎల్ఈ వాళ్ళే గద వే తర్వాత రెండు బ్యాచ్ల తర్వాత మాది వస్తది అంతే
అయైన ఎయిట్ మెంబర్స్ డిఫరెన్స్ ఉన్నారు
ఉంటారు
ఉమ్మారి
ఆ
ఏమోలే కూలవ్వు నువ్వు కొంచము ఊ అయినా ఈ సిఆర్ గాన్ని
నాకు మంచి రెస్పెక్ట్ ఉన్నింది వాడిపైన ఈ రోజు మొత్తం పోగొట్టుకున్నాడు
హూ ఏం రా నువ్వు ఆకిలా లాగా అనుకున్నావా నువ్వు అకిిలా ఎంట పడతావు చూడు అట్లా అనుకున్నావా అనాల్సింది అవు
నాకంత రాదే అట్లా అడగలేను అట్లా మాట్లాల్లేను
ఉ వాడు చెప్పినప్పుడు చెప్పాలా మనం లేనప్పుడు అంత మాట్లాడకూడదు మనం గూడా వాడన్నప్పుడు అనాలి ఇంగా
ఊ ఈసారి అన్నాని అప్పుడు చెప్దాం
ఊ గమ్మున అయిపోయినాడా ఇంగ నువ్వట్లా గట్టికి చెప్పినవా లే గట్టికి చెప్పినావా లేకపోతే నవ్వుతా చెప్పినావా సిఆర్ తో
సీరియస్ గానే చెప్పిన ఏ ఎందుకుంత సీరియస్ అవుతున్నావ్ దాంట్లో ఏముంది అన్నాడు
ఉ ఇంక వాడికి అర్ధమైంటాదిలే
మధ్యానం బ్రేక్ లో చెప్ పొద్దున బ్రేక్ లో చెప్పిన మళ్ళా మద్ ద్యానం బ్రేక్ లో కంతా ఆ మాటన్నాడే
ఇంకోసార్ అంటే గెట్టిగ అరువు అట్నే ఇంకోసారి అట్లా చెప్ మాట్లాడనువు సియా నీతో అసలు అని చెప్పు గట్టిగా
మ్ సరే
హూ మ్ ఇంకే అమ్మీ అంతేనా ఈరోజు రుజ కాలేజీలో జరిగింది
ఉమ్ అంతే అజ్జా పుట్ ఏదో గెట్ గెట్ జరిగింది అంతే పొద్దున్న చెప్పినను కదా వాటిలోనే ఇంకొన్ని ఆపరేటర్స్ చెప్పినాడు అవి సింపుల్ గానే ఉన్నాయిలే
ఏయ్ కాదు సిఆర్ పక్కన ఒకడుంటాడు చూడు వాడితో మాట్లా మాట్లాడినారా మీరు మ్ అ అద్దాలు పెట్టుకోని నల్లగా ఆ
మ్ నా బుడ్డ మాట్లాడుతుంది నేను మాట్లాడును
ఎందుకు దానికి ఏం అవసరము
ఆ మాట్లాడుతుంది అంటే ఓ రోజు బ్రేక్ లో వాడు లేట్ వచ్చినాడు వాట్ పనిష్మెంట్ ఐషుడ్ గివ్ వన్ సార్ అడిగితే సిటప్ సార్ సిటప్ సార్ అని నా దగ్గర గట్టి గట్టిగా అరిచి పనిష్మెంట్ చేపిచ్చింది వాడి దగ్గర వాడప్పటి నుంచి ఈ పిల్ల పైన సెటర్లేసు కుంటా కౌంటర్ కౌంటర్లేసుకుంటా అట్లు తిగుతాడు అట్ట మాట్లాడుతుంది ఏమంటే ఏమి ఇట్లా సిఆర్ ఆట పట్టిస్తుంటాడు కదా వాడితో పాటు ఆ సిఆర్ ఆ ట పట్టిస్తాడు ఏం నువ్వు ఇట్లా అంటన్నావ్వు మీ తాత మా తాత ఇట్లా మాట్లాడుతాద అంతే
అదే పనిగా అయితే మాట్లాడదు
అంతేలె ఏ పెట్టినారు మీ పీజీలో
మీ పీజీలో ఏం పెట్టినారో అదే
మా పిజీ లో వైట్ రైస్ ఎగ్గు కర్రీ పెట్టినారు వే గుడ్డు మొహందానా మాకు ఒక వీక్ ఎగ్ రైస్ ఇంకో వీక్
గుడ్డు కర్రీ ఆ మాకు అంతే
ఓ అయితే మాకు నెక్స్ట్ వీక్ ఎగ్ రైస్ పెడతారు మీకు కర్రీ పెడతారు మాకు నెక్స్ట్ వీక్ ఎగ్ రైస్ మీకు కర్రీ
మవును మ్..
ఇంకేం వే
నీకు ఇంకొకటి ఏంటి ఈసార్ బర్త్డేకి పోతానో లేదో తెలీదు
ఏం పోతావులె ఈడె ఉండు డ్రెస్ ఏం తీసుకున్నావు
ఏం తీసుకోల మా అంటే మా చెల్లి రిజల్ట్ వచ్చింది మా చెల్లికి ఒకటి పోయింద అన్నా కదా
మ్
అందుకు ఇంట్లో మా డాడీ పెద్దగా మాట్లాడలేదు ఆ పిల్లతో ఆ పిల్ల బర్త్డే అప్పుడే రిజల్ట్స్ వచ్చినాయి ఇంకా ఆ పిల్ల అడగలేదు డాడీ ఏం పట్టించుకోల
అందుకు నువ్వు గమ్మున ఉన్నావా
ఇంక నేను అడిగాను నాకు బర్డే అడ్రెస్ అంటే దానికీ తీసీలేదు పాపం ఇప్పుడు నీ కు తీస్తే అది ఫీల్ అవుతుంది కదా అని మా మమ్మీ అనింది
ఎప్పుడు బర్త్డే అయిపోయింది ఆ పిల్లది
లాస్ట్ మంత్ సెవెంత్
లాస్ట్ మంత్ సెవెంత్ కదా
హ్మ్
ఇప్పుడు కూల్ అవ్వలేదా మీ నాన్న అంటే ఇంట్లో ఆ అట్మాస్ఫియర్ ఉందా కొంచం
ఈ నా బర్త్డే రోజె మళ్